హలో
హలో అండి ఎలా ఉ ఉన్నారు
బాగున్నామండి మీరు బాగున్నారా
బాగున్నానండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడు మట్టికనే బయట తిరుగుతున్నా
మా అయితే మనం ఈరోజు కొన్ని పడుగల గురించి మాట్లాడుకుందామా
ఆ ఓకే అండి
మీకు ఇష్టమైన పండుగ ఏంటి
రెండు ఇష్టమే బతుకమ్మ వినాయక చవితి
వినాయక చవితిని ఎలా జరుపుకుంటారు మీరు
మేముూ వినాయక చవితి అంటే ఫస్ట్ మొత్తం ఇల్లు డీప్ క్లీనింగ్ చేసుకుంటాము బూజు దులుపుకోవడం అన్ని చదురుకోవడం టూ డేస్ ముందు ఉంది క్లీనింగ్ అంత చేసుకుంటాం తర్వాత ఆ రోజు మొత్తం ఇల్లులునన్ని కడుక్కుంటాము
ఉం
మామిడి తోరనాలుగుచ్చుకుంటాం వినాయకుడిని ఇంట్లో పెట్టుకుంటాం మేము వినాయకుడిని తీసుకొచ్చుకుంటాం ఇంకా పూజా సామాగ్రి అదంతా ముందు రోజు తీసుకచ్చుకుంటాం
ఉం
ఆ రోజు దేవునికి కావాల్సిన నైవైద్య ద్యాలు బెల్లపన్నం చేసుకుంటాము ఉండ్రాలు చేసుకుంటాము ఒక రెండు మూడు రకాల కర్రీస్ వండుతాం సాంబార్ చేసుకుంటాం
ఉం
ఇంకా పులిహోర చే స్తాము
ఉం
ఇంకా దేవుణి పెట్టుకొని మంగళహారతిమిట్టిచ్చి దేవుని దగ్గర కంకులు ఫ్రూట్స్
ఎన్ని రకాల ఫ్రూట్స్ పెడతారు
మనకు వీలు ఒక ఫైవ్ అయితే పెడతాం పెట్టి వేవుని కావాల్సిన గరక ఆకులు అవన్నీ పెట్టేసి పూజ చేసుకొని నైవేద్యం పెట్టేసి ఇంట్లో వాళ్ళందరం కలిసి కూర్చొని తింటాము మీర ఎట్లా వేసుకుంటారు
మేమైతే మీలాగా ఇంట్లో అయితే చేసుకోము మా గల్లీలో పెద్ద విగ్రహం పెడతారు గల్లీ లోనే
పూజకి వెళ్తారా
ఆ పూజకైతే ప్రతి డైలీ వెళ్తాము ఎప్పుడ ఒకసారి మా పేరెంట్స్కిి వీలున్నప్పుడు వాళ్ళే పూజలో కూర్చొని చేస్తారు పూజ అంటే లైక్ ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క డే అనేది ఇస్తారు గల్లీలో
అవునవును మా దగ్గర కూడా పెడతారు
సరే అంతే అంటే గన్ గణేష్ పండుగ అయితే మేము పెద్దగా ఏం చేసుకోము గల్లీలోనే చేసుకుంటాం ఇంట్లో అయితే పెద్ద
హ్మ్ ఇంట్లో మేము మాకు
ఇంట్లో మేమైతే పెద్దగా చేసుకునేదియితే దీపా దీపావళి చేసుకుంటాము
అవునా
సేమ్ ఇప్పుడు మీ లానే కాని ఆ ఎలా చేసుకుంటారో మేము కూడా ఇంట్లో అట్లా సేమ్ అంటే ఫోటో పెట్టుకొని నైవేద్యాలు ఆ తొమ్మిది నవగ్రహాలు అవన్నీ పెట్టుకొని చేసుకుంటాము
లక్ష్మీ పూజ చేసుకుంటా
ఆ లక్ష్మి పూజ మీరు చేసుకుంటారా లక్ష్మీ పూజ
ఆ ఇంట్లోనే చేసుకుంటాం ఉంటే దేవుడి దగ్గరనే పెట్టుకుని చేసుకుంటాం
ఆహ
అంటే మీలాగే నవగ్రహాలు అంటివి గా దేవుడు దగ్గరి నే దీపం ఏస
ఓక్
ఏసుకుంటా
ఒక్కొక్కళ్లు ఒక్కొక్క పండగనే పెద్దగా అ
ఆ రోజ అంతా దీపాలు ముట్టించుకోవడం లైట్స్ వేసు
ఆ అంటే ఆ దీపావళి ముందు అ వన్ వీక్ ముందే మేము లైట్స్ అన్ని బిల్డింగ్ కీ వేసి సి దీపాలు ముట్టించుకోవడం చేస్తాం
అవును దీపావళి నుండి కార్తీక మాసం మొత్తంమి
ఆ మేము ఇంకా ఒకప్పుడు పటాకాయలు కాల్చేవాళ్ళం కానీ ఇప్పుడు ఏం చేయట్లేదు అలా అంటే స్మోక్ ఎక్కువ వస్తుంది పొల్యూషన్ అవుతుందని మానేసాం
అవునా
అవును
నార్మల్గా ఇగ మా గాలి పిల్లలు కాలుస్తారు
మ్మ్ మేము పొల్యూషన్ వల్ల ఇబ్బంది అవుతుంది అని మానేసాం
హ్మ దీపాలైతే అవును మనం దీపాలు పేట్టడము మంచిది అంట
మ్మ్ దీపాలు కూడా పెడుత్
అదే
మ్మ్ మీరు మీకు చిన్న ఇప్పటి నుంచి గణేష్ పండుగ అంటే న ఇష్టమా ఇంకేమనా పండుగలంటే
గణేష్ పండుగ బతుకమ్మ అన్ని సెలబ్రేట్ చేసుకుంటాం ఇవి ఎక్కువ అంటే నైన్ డేస్ గర్ గల్లీ గణేష్ ఇంకా పూజలకి వెళ్ళడం అందరం
ఆ గణేషు చతుర్థి తర్వా దుర్గా మాతది కూడా వస్తుంది అత్
ఆ అప్పుడు అదె బతుకమ్మ ఎప్పుడు అది కూడా చాలా చేస్తాం డైలీ అమ్మవారిని ఆలంకరించడం
పండగలప్పుడు షాపింగ్ ఏమన్నా చేస్తారా
ఆమ్ ఈ మధ్య జెయట్లేదు హ ఒకప్పుడు చేసేవారు అంతా ఇంట్రెస్ట్ పోయింది
ఆవ్
ఊ ఈ మధ్య ఇగ ఎప్పుడు మనకి కొన్కోబుద్ధి అయితే అప్పుడే అంతే
ఓకె మీ ఇంట్లో పండగలప్పుడు ప్రత్యేకంగా చేసే వంటలు ఏంటీ
అంటే మనం ఒక్కొక్క పండుగకి ఒక్కొక్కటి ఉంటది ఇప్పుడు నార్మల్ టు ఆ ఆ ఉగాది అంటే బూరెలు ఉగాది పచ్చడి బూరెలు ఉఊ శివరాత్రికి సత్తులు కండగడ్డ ఫ్రూట్స్ ఆ సంక్రాంతికి అంటే అరిసెలు సగ్నాలు గారెలు ఇవన్ని ఇంకా నెక్స్ట్ మళ్ళీ తొలిఏకాదశికి కూడా మేము గారెలు చేసుకుంటాం ఇంగ వినాయకచవితి కి అంటే నైవేద్యాలు బెల్లన్నం మే ఇవి మళ్ళీ దసరాకి కూడా గారెలు చేసుకుంటాం
ఓ
ఇవి కామన్ దీపావళి కంటే దేవుడికి నైవేద్యం సేమియా ఆర్సిరా
మేము గూడా ఇంచు మించు మీ లాగే చేసుకుంటాం
ఒహో
సంక్రాత్రి పండగ అప్పుడు ఎలా జరుపుకుంటారు మీరు
సంక్రాంతి పండుగ అంటే ఇగ మనకి ముగ్గులు ఇంపార్టెంట్
ఉ
ఆల్మోస్ట్ మొత్తం ఆ పెద్ డర్న్ ఏసుకుంటాం త్రీ డేస్ టూ డేస్ కలాస్ నింపుతాం
హ్మ
మొత్తం
మేమైతే సంక్రాత్ ప్రతీ పండగ కంటె ముందే ఆ పిండి వంటలు చేసిపెడతాము గ్యారెలూ సక్నాలు లడ్డూ ఇవన్నీ చేసుకుంటామ్
సంక్రాంతికి మేము కూడ సకినాలు చేసుకుంటాం సంక్రాంతి అంటేనే సకినాలు క
సంక్రాంతి అంటే పిండి వంటలు
మనకు సకినాలు పిండి వంటనే సకినాలూ మనకి
ఆ ఉగ్గాది అప్పుడూ బూరల్ ఇంకా ఉగాది పచ్చడి చేస్తాము కదా ఉగాది పచ్చడి ఎలా చేయాలో మీకు తెలుసా
ఆ తెలుసు
ప్రాసెస్ చెప్తారా
ఉహ్ ఉగాది పచ్చడి అంటే షెడ్రుచులు ఆ ఫస్ట్ మనం కొత్త చింత పండు తీసుకోవాలి
షడ్రుచులు అంటే ఏమేమి టేస్ట్ ఉంటాయి
ఉప్పు కారం, వగరు, తీపి ఉహ్ పులుపు ఇంకొకటి ఏంటి ఉప్పు, కారం, తీపి, పులుపు
ఇంకొకటి
ఏంటి హ
అయన్ ఏమో ఆ
షడ్రుచులు మనం వేప పువ్వేమో చేదు కి వాడతాం
ఉహ్
బెల్లం తీపి కారం కారం ఆ ఉప్పు ఆ పచ్చిమమిడి కాయ వగర్ కి పులుపు కు చింతపండు చింతపండును ఫస్ట్ నానబెట్టుకోవాలి కొంచం
ఉహ్
మాడ్రా సి నానబెట్టుకొని చింతపండ్లు రసం వేసి కొత్త కుండలో ఆ వేసుకొని అందులో బెల్లం కారం ఉప్పు మామిడికాయ ముక్కలు
ఉహ్
పువ్వు వేసుకోవాలి వేసుకొని దేవుడు దగ్గర పెడతాం దేవుడు దగ్గర నైవేద్యం బేట్టి అందరం తర్వాత తాగుతాం అంటే వేసవిలో మనకి చల్లదానాన్నీ ఇవ్వడానికి ఉగాది పచ్చడ తాగుతాం కదా మనం అందరం
ఉహ్
మీరు కూడా అలాగేనా
ఆ మేము కూడా అలానేనండి సేమ్ కానీ మేము చింతపండు వేసుకోము
చింత పండే కదా నేను
చింతపడు అయితే వేసుకోము ఆ మామిడికాయ ఆ ఇవి వేపాకు పువ్వు యండ్ బెల్లం వాటర్ కారం సాల్ట్ ఫై వేసుకుంటాం చింతపండు అయి అయితే నాకు తెలిసి మమీ ఆ చింత మేబి
ఆ హ చింతపండే మేయాను మనకి ఆ వాటర్
ఉహ్ వాటర్
ఉ
నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తది అంటే పచ్చడి అంటారు కానీ అది పచ్చడిలా ఉండదు వాటర్ లా ఉంటది
అంటే ఇంక మనం కొంచెం చేసుకుంటే అది ఇగ పచ్చడ్లగైతది కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేేసుకున్నాం అందాస్
ఒకె అండి మరోసారి మరో టాపిక్ తో మనం మాట్లాడుకుందాం